హలో
ఆ హలో చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారండి
ఆ చాలా
అవునా అండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే అన్నం తిన్నాను అన్నం తింటే అందులో మొత్తం కా కా కూరడు మొత్తం ఎర్ర ఎర్రగా రెడ్గా ఉందండి
అవును మీరు మీరు ఏం చేస్తారు ప అది కారం ఎలా యూజ్ చేస్తారు
కారం వచ్చేసి మేము కొట్లో కొనుక్కుంటామ అండి దుకాణంలో కొట్టుకుెళ్తే తెచ్చుకుంటాము కారంమయినా పసు అయినా
అదేంటండి ఈరో మంచిగా మా దగ్గరయితే మాది పల్లెటూరు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఒక ఐదు కేజీలు ఒక రెండు కేజీలు మైకా ఐదు కేజీలు ఏమో ఈ లావకాయలు ఉంటాయి కదా
ఆ అవును
ఆ ఆకాయి తెచ్చుకొని మొత్తం ఎండలో పెట్టి తొడియాలు తీసేసి పట్టించుకుంటామండి సంవత్సరం వస్తుంది మాకు
అవునండి నేచురల్గా పట్టించుకునీ
ఆ మరి మీది మీది ఎక్కడ మీరు సిట్ టి సైడే కదా మీకు తెలీదు కదా
మేము మొత్తం కోట్లో తెచ్చుకోవటమేనండి
అయ్యో మీరు నా మరి మీరు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ గా ఉంటున్నాం మరి నన్ను అప్పుడప్పుడు అడగచ్చు కదా నేను ఎన్నో సంవత్సరాల నెలలు అయిపోతుంది మీకు మాకు మాటలు లేక నేను అదతే సడన్ గా మీరేంటి ఫోన్ చేశారనుకున్నా
అయ్యే మాకు తెలీదండి ఇలా అంటే కారం గురించి మాకు నిజంగా తెలీదండి
ఆ మరి అది ప్యాకెట్ పా ఆ ప్యాకెట్ ఇవి వాడు తేదంట క్యాన్సర్ వస్తుందంట కదా
అమ్మ ఇంకా మళ్ళీ క్యాన్సర్లు కూడా అండి టేస్ట్ టేస్ట్ కూడా లేదు మళ్ళీ దీనికి తోడు రోగాలు కూడా వస్తున్నాయి
మరి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏది పడుతే అది కలరు మీకు దాన్ని బాగా ఎర్రగా కనిపించడానికి చాలా కలర్స్ కెమికల్స్ యాడ్ చేస్తారు మళ్ళీ తొడియాలు కూడా దియరు ఎలా పడితే అలా గలీజ్గా ప్యాకింగ్ చేస్తారు కదా
ఓహ అలాగ చేస్తేనే అందుకే నా రోగాలు వచ్చాయి మరి మీ కాడ ఎలా ఉంటదండి మిరపకాయ రేటు
మా దగ్గర కేజీ వచ్చేసి రెండు వందలే
రెండు వందలు అంటే ఎన్ని ఐదు కేజీలు తీసుకుంటె సార్
ఆ రెండు కే రెండు కేజీలు మైకా తీసుకోవాలి మూడు కేజీలు లావుకాయలు తీస్ సుకోవాలి
తీసుకొని ఏం చేయ్యాలండి వాటిని
అవి తీసుకున్న తర్వాత ఈ ఒకసారి కడుగితే కడగొచ్చు నీళ్ళలో కడుగితే మంచిది ఎందుకంటే అక్కడక్కడ మట్టి ఉంటది కదండి డస్ట్ ఆ ఒకసారి కా ఆ మాముూలు లేకపోయినా అది ఒత్తుగా తూడ్చయిని ఎండలో బట్ ట్టాలండి బాగా మన డాబా మీద కానీ కింద కాగాని బాగా ఒక పట్టా ఏస్ వాటి మీద ఎండబెట్టాలి ఒక మూడు రోజులు
అవునా అండి అలా పడితే మంచిగా ఉంటుదా అండి
తర్వాత ఎండబెట్టిన తర్వాత ఏం చెయాలంటే ఆ ఎండబెట్టిన తర్వాత ఒడియాలు ఉంటాయి కదండి తొక్
ఆ
ఆ అవి తీసేసుకోవాలి తీసేసుకొని మిల్లు దగ్గర పట్టి కాద్
మళ్ళీ దానికి ఎంత తీసుకుంటారండి మిల్లు దగ్గర
ఆ థర్టీ రూపీస్ లేకపోతే ఫార్టీ రూపీస్ అండి ఇంక దాన్ని మించి అయితే ఎక్కువ మొన్న అయితే నలభై రూపాయలు తీసుకున్నారు అంతే దాని మించి అయితే తీసుకోరు
అయితే మీరు చెప్పిందే బాగుందండి ఇలా తక్కువలో అయిపోతది ఆరోగ్యం గుడా బాగుంటుంది
క్యాన్ లో ఏసుకుంటాం ఆ క్యాన్ లో వేసుకుంటూ చక్కగా అదే మాకు హ్యాపీగా మా సంవత్సరం మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు అదే వాడతాం మేము
పచ్చళ్ళకి బాగుంటాయండి అవి
పచ్చళ్ళకి మీకు మీకు తెలిసిందేంటి మీ ఇలాంటి సిటీ వాళ్ళకి ఓన్లీ పచ్చడి పెట్టేటప్పుడే ఇలా వాడతారేమో అనుకుంటున్నారు అంతే కదండి మీరు
అవునండి
కాదు ఇంట్లో రోజు కూరలో గానీ అప్పుడప్పుడు పొడికారం చేసుకున్న మంచి చ్చిది అప్పుడప్పుడు మనం జలుబు అందుకని ఎక్కువ ఇలాంటి మిరపకాయలే కొనుక్కున్న మిరపకాయలే వాడాలండి అస్సలు ప్యాకెట్ కారాలు వాడకూడదు
సరే అండి మీ దగ్గర ఏమైనా దొరుకుతాయండి ఆ
ఆ ఆ మా మాకు మా బా అబ్బాయి వాళ్ళే అమ్ముతున్నారండి వాళ్ళే పండించారు మిర్చి
ఆ
ఆ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఒక పది కేజీలో అందరు ముందే కొనుక్కుంటారు కదండి పట్టించుకోవాలని ఒక పది కేజీ జ్ లున్నాయి మరి ఒక మీకు ఐదు కావాలా
కావాలండి ఒక ఐదు కేజీలు తీసుకుంటామండి అంటే ఫస్ట్ కాయలా అండి లాస్ట్ కాయలా మిరపకాయలు ఫస్ట్ లాస్ట్ ఉంటయ్ కదండి
ఏ డ్ సకలే
సెకండ్ కాయలే బాగుంటయండి
ఆ అదే కదా మరి ఫస్ట్ అంటే మందులు అని చాలా మంది తీసుకోరు ఎందుకంటే వాటి మీద అవి ఇవి మందులు జల్లు పండిస్తారంటారు కదా
అవునండివి అవి ఫస్ట్ వాడకూడదు స రెండూ రెండోసారి తీసుకునే ఎందుకంటే అంటే మందు లేకుండా ఉంటది ఇంకొకటి ఏమిటంటే తాలుకాయ రాదండి ఫస్ట్ దాంట్లో తాలుకాయ వస్తది
మీరు చెప్పింది కూడా చాలా రైటెలే గాని అందుకనే అండి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు ఇల మీకు తెలిదు పాపం ఇన్ని రోజులు ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి
సరే అండి ఎందుకంటే తక్కువ ఆదాయ హెల్త్ గురించి కానిచ్చి ఆరోగ్యం మంచిగా ఉండాలనేసి
ఆ ఇప్పుడు మీకు లక్ష రూపాయల్ జీతం వచ్చినా పది లక్షలు వరకు మీకు ఎన్ని ఆస్తులున్నా కాని అదికాద్ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా
అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అండి
ఆ పెద్దోళ్ళు అంటారు గా ఆరోగ్యమే మహాభాగ్యం అని
అవునండి
ఆ ఈ ఎండాకాలంలో కూడా బాగా నీళ్ళు తాగాలి మరి
తాగుతూనే ఉంటామండి నీళ్ళలు ఉమ్ యంమం లో వచ్చేసి ఒక ఐదు లీటర్లు అయిన ఎండాకాలం నీళ్ు తాగాలి అప్పుడే వేడి అనేది రాదు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కొంచెం లెమన్ తో కూడా అప్పుడప్పుడు తాగాలి నీరు
మజ్జిికలు కూడా మేమైతే అండి పల్లెటూలో మాకు పాలు లీటర్ పోాస్తారండి మంచిగా పెరుగు తోడు పెట్టేసి పిల్లలకి ఒక పొద్దుట ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు మజ్జిగ పోస్తున్నాయి ఇంక ఇంట్లో సెలవులు ఇంట్లోనే కదా
అదే అవున్ అండి అలాగే అలా చేయబట్టే పల్లెటూరు వొళ్ళు ఆరోగ్యంగ్ ంగా ఉంటారండి
అదే కదా మరి ఏది డబ్బులు సంపాదన అది అనేది సెకండరీగానే ఆరోగ్యం ఉంటే వాళ్ళే వాళ్ళకి తగినంత సంపాదించుకుంటారు
అదే అవును వాక్
ఓ అండి మా దగ్గర మిరపకాయలు ఒకటే ఫుల్గా అక్కడక్కడ మొన్న అయితే చాలా అంట వాళ్ళకి దగ్గర దగ్గర ఎన్నో కిలోమీటర్లు దూరం రెండు గంటలుంట ప్రయాణం వాళ్ళుొచ్చి తీసుకెళ్ళారు పది కేజీలు తీసుకెళ్ళారు
ఎక్కడండి సిటీ వాళ్ళ వచ్చి తీసుకో
ఆ వాళ్ళే వాళ్ళు కార్ వేసుకొని వచ్చి పెద్ద బస్తా తీసుకొచ్చి పది కేజీలు కార్ లో వేసుకొని వెళ్ళారు మేము ఇదేంటి బాబాయ్ అని మా అడిగితే ఇట్లా వాళ్ళు అంటమ్మా వాళ్ళ దగ్గర దొరకమంట అని చెప్పారు
అదేలేండి సిటీ సైడ్ దొరకవలేండి అయితే అది ఆ మా ఆ మంచి పద్ధతి లేండి తీసుకెళ్ళి అలా ఎండ పెెట్టుకని తీసుకుంటే ఒక ఫైవ్ డేస్లో మొత్తం కారం ఇంటికి వచ్చేస్తది
మళ్ళీ సంవత్సరం వరకు చూసుకునే
సం అవును సంవత్సరం వరకు చూసుకునేకుండా అ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా
మీరుకి ఎన్ని ప్యాకెట్లు పడతాయండి ఒక్క సంవత్సరానికి వచ్చేసరికి మీరు ఎన్ని వాడతర్
మా మాకు నెలకే ఒకటి ఒక ప్యాకెట్ అయిద్దండి ఆచి
ఆ మంచిగా ఉంటదా అండి లేకపోతే ఎర్ర రంగ్ మేము వేసేదైతే అసలు మంచి కారం ఘాటు తగిలిద్ది గట్టిగా మంచిగా పిల్లలు కూడా మంచిగా గట్టిగా తిని యాక్టివ్గా ఉంటారు మాకు కారం అయితే పిల్లకి తగిలిస్తాం మేము
మేము వేసే కారం అయితే కలర్ వస్తుందండి ఎర్రగా వస్తుంది ఎరుపు కలర్ వస్తుంది ఇంకా దానిలో ఏమి లేదు మొత్తం అదొక వాసన వస్తుదండి లైట్గా
చూసారా అంత్ అంటే దాంట్లో ఏయో పిచ్చి పిచ్చి కలర్సు ఎర్రగా ఉండడా కోసం కెమికల్స్ కలుపుతున్నారు ప్యాకెట్ లో ప్లాస్టిక్ పక్ ప్యాక్ లో ప్యాక్ చేస్తున్నారు ఎంత మోసామో
అవునండి ఇలా చేయటం వల్ల వాళ్ళకి లాభాలు వస్తాయి మనకి అనారోగ్యాలు వస్తాయి
అంతే అలానే ఉంటుంది మరి ఇప్పుడు సమాజంలో అంత మోసమే జరుగుతుంది కల్తీయే మొత్తం
అవునండి దాని విషయంలో కాదులేండి అన్నిట్లో కూడా అలాగే ఉన్నాయి కూరగాయలు కొందామన్నా బయట అన్ని అలాగే ఉన్నాయి పలెటూరు గ మీ కనీ మంచ్ దొరుకుతయి ఇళ్లల్లో వేసుకున్న కూరగాయలు దొరుకుతయి ఎరువులతో పండి చిన కూరగాయలు దొరుకుతాయి
ఈ మిరపకాయలు కూడా మా బాబయ్యోళ్ళు మంచిగా పండిచ్చారండి నీళ్ళు పోసి బాగా మిరపకాయలు అయితే ఈసారి బాగా ఒక చాలా వరకు అమ్మారు ఏంటి పెద్ద పెద్ద బస్తాలు కింటాలు కింటాలు ఇంటికి తెచ్చారు
అదేనండి అంటే వారు ఎలా అమ్ముతారు రైతులకి దగ్గర నుంచి సేటుకి అమ్మేత్తరా అండి యాతో ఆళ్ళే ఊర్లలో తిరిగి అమ్ ఇత్తారా అండి
లేదు లేదు ఇప్పుడు వాళ్ళ ఇంటికే వాళ్ళు ఇప్పుడు మా ఇప్పుడు మీరు చెప్పారు మీలాంటోళ్ళు కావాలనుకో ఎవరన్నా నెంబర్ ద్వారా తెలుసుకొని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కొన్నేమో వీళ్ళే తీసుకెళ్ళి పంపుతారు
అదేలేండి రైతు సంపాయిచ్చింది ఎలాగైనా అమ్మటం
ఆ ఒక కింట వరకు అయితే ఉన్నాయి అయి కూడా అయిపోతయిలే ఈ ఎండాకాలంలో సెలవులేగా పిల్లలకి చాలా మంది వస్తున్నారు
అదేలే పల్లెటూరులో ఉంటాయాండి ఇప్పుడు అయిపోతాయా
ఆ వాళ్ళు మంచిగా అమ్ముతారు వాళ్ళకి వాళ్ళు కూడా పది కేజీలు పట్టించుకున్నారంట
సరే సరే అండి నేను ఈ సారి తీసుకుంటాలెండి నాకు నేను ఈసారి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి వచ్చి తీసుకుంటాలెండి
ఆ మీరు ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉంటదో మీరు వెళ్తరు కదా ఆఫీస్కి వెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత ఎప్పుడు సాయంత్రం పూట గాని ఎప్పుడొచ్చినా ఎండకి పర్లేదు
ఆ సరే
ఆ ఎందుకంటే ఎ ఒక ఐదు కేజీలు చాలు కదా
ఒక ఐదు కేజీలు చాలులేండి
ఆ మంచిగుంటయండి మీరు ఒక్కసారి ఇలా చేస్తే ఇంకా మీరు లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరు ఎప్పుడైనా ఇయే పట్టించుకుంటరు చూడండి మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా మీ కుటుంబం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటది
ఆ సరే అండి తీసుకుంటాలెండి సరే అండి మరి ఉంటాను అన్నం
ఆ సరే అండి మరి
సరే అ